హలో బావున్నారండి?
ఆ బావున్నామండి మీరు బావున్నారా?
ఆ బావున్నాను.
అహ ఓకే ఎలా ఉన్నారు పిల్లలు ఏళ్ళార స్కూల్కి?
ఆ ఇవాళ వెళ్ళలేదండి
ఆ
ఆ హాలిడేస్ కాదు వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వేరే అంటే స్కూల్ల్లో టెన్త్ క్లాస్ వాళ్లకు కూడా ఎగ్జామ్స్ నడుస్తునేఉంది కని హాలిడే ఇచ్చారు ఇం మీ పిల్లలు ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్నారా స్కూల్ కేళ్లారా
ఆ స్కూల్ కి వెళ్ళారు స్కూల్ కి వెళ్ళారు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా ఈగ వస్తనే ఉంటారు టైం అవుతుంది కదా
అవునవును ఆ అయిపోయినాయ్ అండి మీరు చేసేసారా
నాకు డాక్టర్ గారు మార్నింగ్ జావా అట్లాంటివి లైట్ ఫుడ్ తీసుకోమని చెప్పారు
అవునా ఏమైంది
ఏం లేదు కొంచెం హెల్త్ అంత గ్యాస్ ప్రాబ్లం వస్తుందిబ్బా బాగా
ఆహా
దం నివల్ల మార్నింగ్ ఎ కచ్చితంగా లేగంగానే మనకి పని వల్ల మనం స్కిప్ చేస్తా ఉంటాం కదా ఫుడ్
త-తర్వాత అనుకుంటూ ఉంటాం
అసలు మార్నింగ్ తినేలో క లెవెన్ టువెల్ అట్లా అవుతుంది అసలు మార్నింగ్ పిల్లలు ఎళ్ళక ఊడ్చు కొని ఇగ వాళ్ళకి వంట చేసి టిఫిన్లు చేసి ఇవన్నీ చేసేలోగ ఇగ టువెల్ అవుతుంది ఇగ దానివల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు అందులో మళ్ళా ఈ మధ్యలో కొంచెం బాగా ఫాస్టింగ్ ఉంటున్నా
ఎందుకని అట్లా అసలు ఈ మనకి ఒక ఏజ్ వచ్చేసరికి ఇగ మళ్ళీ ఇప్పుడు మన ఫాస్టింగ్లు ఇవి అంటే ఒక ఏజ్ అని కాదు కొంచెం మనకి నెక్స్ట్ మన అంటే పిల్లలకి చెయాలి కదా కాబట్టి ఫాస్టింగ్ ఉంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవు
హుమ్ అదే అన్నారు మొన్న హాస్పిటల్కి వెళ్తే ఇగ మా దగ్గర తెలిసిన డాక్టర్ గవర్నమెంట్ లో హాస్పిటల్ లో ఉన్నారు ఆ సార్ దగ్గరికి వెళ్ళాం అనమాట్ ట అంటే మా మమ్మీ వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ అనమాట జస్ట్ నార్మల్గా వెళ్ళాను
ఎలా చూస్తారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో
హాస్పిటల్ ప్రవేట్ హాస్పిటల్ ఎది తీసి పెట్టలేం గా అసలు అంత బా చూస్తున్నారు చ నమందిరు వస్తున్నారు ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అంత ప్రిఫర్ చేయపోయేది మా దగ్గర చేసే టీచర్ ఉన్నారు టీచరు నేను ముగ్గురం కలిసి వెళ్ళాము తనకు కూడా కొంచెం ఇదంటి దగ్గు వస్తుంది అట బాగా కంటిన్యూగా ఎట్లుంటది అంటే ఎన్నో హాస్పిటల్ తిరిగితే ఒక హాస్పిటల్ క్లిక్ అయినట్ టు తను ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుందట ఇగ దగ్గు తగ్గట్లేదంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెపి ఎవరో చెప్పారట తనకి గవర్నమెంట్ హాస్ టల్ దగ్గుకు తొందర క్యూర్ అవుతుందని
అవునా నేను కూడా వెళ్ళాలి నాకు కూడా బాగా తగ్గొస్తూ ఉంటది. వెళ్ళాలని అనుకుంటున్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలి అర్ధం అవ్వట్లేదు అనమాట. అట్లు చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. ఇంట్లోనే అవి అని, ఇవని
ఒక్కసారి నా మాటిని ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిరా అసలు చక్కున తగ్గుతుంది ప్రైవేట్ హాస్పి హాస్పిటల్లోకి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఒక కోర్సు వాడండి అంటున్నారు కోర్సు వాడాక మళ్ళ రిటర్న్ అవుతుం అందుకని మేము వెళ్ళాక చక్కగా ఫస్ట్ పోంగనే వాళ్ళు అది రా స్కానింగ్ రాశారు అంటే నిమ్ముగాని ఏమైనా చేసిందా అని చెప్పేసి ఫస్ట్ స్కానింగ్ రాసారు, బ్లడ్ టెస్ట్ రాశారు అ లేదు లేదబ్బా. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటది ఇవి
అవునా అప్పుడు చాలా వరకు బెనిఫిట్ కదా. మనం బయటికి వెళ్తే, ఆ బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్ని ఖర్చు
ఆ ఇప్పుడు చూస్తే ఇప్పుడు దగ్గు వస్తు ఉంటది కద తెవడ టెస్ట్ అని చెప్పేసి తెవడ టెస్ట్ చేస్తారు. తర్వాత అంటే మనకి ఏ టేస్ట్ ఏముందో తెలియదు కదా ప్చ్ అన్ని టెస్ట్లు ఫ్రీగా చేస్తారు మళ్ల తర్వాత ఫ్రీయే కదా అని చెప్పేసి మనకి అన్ని టెస్ట్ అట్లు కాదు. మనకి ఏది అవసరమయితే అదే ఇప్పుడు బ్లడ్ ఏమైన్నా తక్కువ ఉందా, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇట్లా కూడా చూస్తున్నారే చాన బాగా చూస్తున్నారు ఇగ. గ్యాస్ ప్రాబ్లంకి వెళ్ళా కదా. డాక్టర్ అయితే ఇది చెప్పారు మీరు డైలీ కంపల్సరీ నైట్ టైం డిన్నర్ కూడా, నైట్ టైం డిన్నర్ కూడా మీరు తొందరగా ఎర్లీగా కంప్లీట్ చే యాలండి అట్లీస్ట్ సెవెన్ కల్లా క్లోజ్ చేస్తే బెస్ట్ అన్నారు.
అవును నిజంగానే ఇంతకు ముందు ఇప్పుడు మనం ఈ రోజుల్లో అం టే మనకి లైట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి ఆలస్యంగా తింటున్నాం. హెల్త్ని కూడా సగన్ చెప్పాలంటే ఖరాబ్ చేసుకుంటున్నా.
అవును ఇప్పుడు జుస్
ఇంతకు ముందు రోజుల్లో సిక్స్ సిక్స్ థర్టీ ఇంకా మనకి దీపాలు పెట్టుకొని ఇగ ఫస్ట్ తి తినడమే ఫస్ట్ ఇగ సాయంత్రం అయిందంటే ఇగ ఇప్పుడే తినేస్తారు సిక్స్ థర్టీ, సెవెన్ వరకు తినేసి ఉ కప్పటి నుంచి అది డే మన నైట్ టైం వరకు కాబట్టి
అస్సలు చెప్పాలంటే నట మనం అనుకుంటాం గాని నైట్కాలా ఆకలవుతుదేమో ఎట్లా అనుకుంటాం గానీ, అసలు యాక్చువల్ గా మనం తిన్న ఫుడ్ తిని పండుకునే లోప ఎ కట్ అయిపోతే అంటే ఐ మీన్ ప్చ్ డైజెషన్ అయిపోతే మంచిదట హెల్త్ కి కానీ ఇప్పుడు చాలా మంది ఎంచేస్తున్నరు ల లేట్ నైట్ బాగా ఎక్కువ లేట్ నైట్ ఇప్పుడు పిల్లలే కానీ, వాళ్లు పెద్దవాళ్లు, పేరెంట్సే గానీ చె అసలు ఇంకా ఓల్డ్ ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా. ఏజ్ ఎక్కువైన వాళ్ళు వాళ్ళు సిక్స్త్ కలా కంప్లీట్ చేస్తె ఇంకా బెస్ట్ అట.
అవును ఎందుకంటే వాళ్ళకి ఇంకా అరుగుదల తగ్గిపోద్ది కాబట్టి వాళ్ళు ఇంకా అర్లీగా తినాలి. తినేసి ఇంకా ప్రశాంతంగా ఉండాలి.
ఆ తిన్నాక మనం ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం వాకింగ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పారు.
ఉ ఇంకా మనకైతే ఇగ వాకింగ్ కూడా అవసరం లేదు. ఇంట్లో మనం వర్క్ చేసుకుంటాం కదా తర్వాత తిన్న తర్వాత కూడా అయన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటే చాలు మన పని మనవాయే అటఅయిపో
సరిపోతది మనకి ఈ ముసలి వాళ్ళకి కొంచెం వా కొంచెం వాకింగ్ చేసుకోవాలా అని చెప్పి చెప్పారు. అందుకే వెళ్ళాము అట్లే
ఉమ్
నువ్వు కూడా ఒకవేళ పాసిబిలిటీ అంటే ఒకసారి వచ్చి ట్రై చేసి చూడు ఒకవేళ నీకు నచ్చితే.
అదే నేను కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలని చాస్ అసలు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెల్లానో నేనైతే అసలు. లాస్ట్ కి నాకు అసలు ఎన్ని అన్ని టెస్ట్లు చేయడమే అసలు. ఆహ్ టెస్ట్లు చేయించుకున్న అసలు వెళ్ళాము అన్. పది వేలయినా కనీసం ఖర్చుయిపోతున్నాయి.
అసలు ఒక్కొక్క టెస్ట్ ఫుల్ అసలు అడుగుతుంటే డాక్టర్స్ అంటూరుగా ఏ టెస్ట్లు ఏముంటది తెలియగల. అత్తమ్మ అందుకే అన్ని టెస్ట్లు చేస్తున్నామంటున్నారు. ఇదిక్క రిస్క్ అనిపి అంటే ఇప్పుడు మనం వద్దు అనలేము. ఏంటి ప్రాబ్లం మనకి తెలియాలి గద తప్పదుగా
అసలర్థం కావట్లేదు. సరే చేయించుకోకపోతే మళ్ళీ ఏమోలే ఇప్పుడు ఐదొందలతో పోయిద్ది కదా లేదా వెయ్యి రూపాయలతో అయిపోయిద్ది కదా. అని అనిపిస్తుంది కానీ అలా ఎన్ని టెస్ట్లన్ని ఆ టెస్ట్. టెస్ట్ లని ఈ టెస్ట్ లని ఒక ఐదు రోజులకి మళ్ళీ రామ్మంటారు అది తగ్గకపోతే. మళ్ళీ వెళ్తాం మళ్ళీ ఇంకొక మెడిసిన్. మెడిసిన్స్ మళ్ళీ కొంటామ్.
అవును ఇప్పుడు చూస్తే అసలి మనమన్నా దగ్గుకి జలుబుకి. ప్చ్ అంతా నైట్ అసలు నిద్ర పట్టక అంతిబ్బందితో కూడా కొంతమంది హాస్పిటల్కి ఎళ్ళలి భయపడతారు గనీ గవర్నమెంట్ హాస్పిటల్ కి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలా వస్తున్నారబ్బా. ప్రెగ్నెన్స్ లేడీస్ వాళ్ళకి ఎంత రిస్క్ గదా ప్చ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే సె ఇట్ ఈస్ నాట్. అంటే ఈజీ థింగ్ కదా లేడీస్ కి ఎంత. భయం ఇవన్నుంటాయి అయినా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తున్నంటే చూడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ప్చ్. మంచిగా మెరుగుపోయింది ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చానా డిఫరెంట్గా అయిపోయింది అబ్బా. సరిగ్గ హైజనిక్ కూడా చానా బాగుంది. మనకి ఏ కౌ కౌంటర్స్ కూడా ఏ కౌంటర్ ఆ కౌంటర్ పెట్టారు.
అవును ఇప్పుడు నేనేం విన్నాను అంటే గవర్నమెంట్. కాస్ట్ డోస్ లో మా రిలేటివ్స్ ఒకసారి జాయిన్ అయ్యారు. భోజనం గాని ఏదైనా వాళ్ళే అక్కడ పెట్టేది.
అవును.
పెట్టినప్పుడు చాలా అసలు ఆహ్. చాలా అసలు మంచి హైజీన్నమాట చాలా చక్కగా వంట కూడా బాగుంది అన్. అంటే ప్చ్ మనకీ ఖర్చు కూడా లేదు కదా ఫ్రీగానే కదా పెడ్. పెడుతుంది పైగా హైజీనిక్గా ఉంది. హాస్పిటల్స్ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి అని చెప్పి అన్నారు.
ఆహ్ అవునంట ఇప్పుడూ. వాళ్ళు మధ్యాహ్నం భోజనమిస్తారట ఈవినింగ్ భోజనమిస్తారట అది కూడా మళ్ళా అందరికీ ఒకలాగ కాదు. ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి ఇస్తారు నీట్గా.
అవును అంటే ఇప్పుడు కొంతమందికి ఎవరికెం పడుతుంది అని.
ఉమ్.
అయన్నీ చూసే ఇస్తారు వాళ్ళు ఆహ్ వీళ్ళకి ఇది ఇవ్వాలి వీళ్ళకి ఇది ఇవ్వకూడదు.
అవునబ్బా ఇప్పుడు ఎగ్ కూడా మళ్ళ పాలు కూడా ఇస్తారంట బ్రెడ్. కుడిస్తారట కొంతమంద్రికి బాగా ఫీవర్ ఉండి అన్నం. తినలేకుంన్న ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇట్లాంటివి మంచి మంచివి ఉన్నాయ్బా మనకి ఏదో అంటే ఫస్ట్ లో అంతా ప్రిఫర్ చేయపోయేది కానీ. ఇప్పుడు అందరు వెళ్తున్నారు కదా మీరుకూడ ఒకసారి ట్రై చేస్తారెమోనని.
అవును వెళ్ళాలనే అనుకుంటున్నాను. నేనూ అంటే వేర్వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు కూడా అసలు. బాగుంది ట్రీట్మెంట్ బాగుంది హాస్ప్. హాస్పిటల్స్ కూడా బాగున్నాయి నీట్గా ఉన్నాయి ఒకప్పుడు నేను వెళ్ళాను ఒకసారి. నాకు ఇంకొకసారి మళ్ళసలు హా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు అని అనిపించింది అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు.
అవును ఇప్పుడు చూస్తే మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇంకో బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పి. హాస్పిటల్ లో మనం డెలివరీ అయ్యామనుకో కిట్ ఇస్తారబ్బా. కిట్ అంటే ఇప్పుడు పిల్లలకీ సా నా. పిల్లలకి కిట్ ఇవ్వాలని వాళ్ళ ఒక డ్రెస్ తర్వాత సోప్స్ అని చెప్పేసి ఆ లేడీస్కు సంబంధించిన అట్లా ఒక కిట్ ఇస్తారు గవర్నమెంట్ది అది కూడా ప్లసే మనకి
అది కూడా వాళ్ళకి ప్లేస్సే అంటే అందరికి కాదులే గాని ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం ప్లస్. నెక్స్ట్ వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అన్ని అసలు ఇగా అక్కడికి వెళ్తే. మనం పక్కకెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరక కెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి ఇట్లా టెన్షన్. ఉండదు మనకు అసలు
అవును గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినంక వాళ్ళకి డెలివరీ అయినందుకు కుడా గవర్ కొంచెం మనీ ఇస్తారట అంటే వాల్ స్థోమత పట్టి ఇస్తారని కూడా తెలిసింది నాకు టాబ్లెట్స్ గానీ టాబ్లెట్స్ కూడా బాగున్నాయి అబ్బా బయట టాబ్లెట్స్ ఎట్లున్నాయ్ ఇప్పుడు కొంతమందికి తే చెప్పాలంటే బయట టాబ్లెట్స్ కొన్ని వేసుకున్న టాబ్లెట్స్ కన్నా ఈ ట్యాబ్లెట్సె మంచి తగ్గుతుంది చెప్తున్నాగా కొ కొంతమందికి అయితే ఇప్పుడు బయట సిట్రీజ్ అని చెప్పి మాంటాక్సీ ఉంటాయి కదా అవి తగ్గవు ఎప్పుడైతే ఇప్పుడు హెల్త్ మా దగ్గర ఏంటంటే హెల్త్ సెంటర్ అని చెప్పేసి పెట్టారే బావుంది అది కూడా ఇప్పుడు పిల్లలకి ఎప్పుడన్నా జలుబు దగ్గొచ్చిందనుకో అవేసిన తగ్గుతుంది అది గవర్నమెంట్ వాళ్ళదే మందు సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా వస్తారు ఇక్కడ కూడా అ లిస్తరు ఉ ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకేంటంటే తెలియక కొంతం కొంతమంది ఏంటంటే హాస్పిటల్ కదా ఏమో ఎట్లుంటది అని ఆలోచన
కాకపోతే నాకు దీనిలో కూడా కొన్ని నెగిటివ్స్ కూడా తెలుసు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ గురించి
నెయిటివ్స్ సే కాదు కదా ప్లస్లు కూడా చూసు
ప్లస్లు కూడా చూసుకోవాల అవును అదే అంటే మనమే అలవాటు చేసినట్లే ఇవన్నీ కూడా
అవునవును సో నీకు ఎప్పుడేనా ఫ్రీ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయరాదు ఇద్దరం కలిసి వెళ్దాం ఒక్కదానికంటే అంత ఐడియా ఉండదు కదా
ఆ సరే వెళ్దాం చేస్తే ఈ సారి అంటే బయలుదేర్త నేను లో ఇవాళ రేపో వెళ్దాం అనుకుంటున్నాను
ఆ ఓకే తప్పకుండా నాకు ఒకసారి కాల్ చెయ్ కాల్ చేస్తే ఇద్దరం కలిసి వెళ్దాం నాకు తెలిసిన వాళ్ళకుడా ఉన్నారు అంటే మీకు అంటే చార్ట్ పెద్ద క్యాంపస్ కదా మీకు ఏమైన ఐడియా ఉండకుండా ఉంటది కదా ఇద్దరం కలిసి వెళ్దాం ఓకేనా నా నాకు కూడా కొంచెం పనుంది అటు సైడు ఓకే
దరం కలిసి వెళ్దాం సరే సరే మరివుంటాను
బాయ్